హలో బాగున్నండి
ఆ బాగున్నానండి
ఈరోజు టాపిక్ తిన్నా మీరు తిన్నారండి
ఆ తిన్నానండి
ఓకే అండి ఈరోజు టాపిక్ ఏంటండి ఈ టాపిక్ వచ్చేసి సమ్మర్ సీజన్ నుంచండి
అవు
చెమ్మసిటి ఆ సమ్మర్ చాలా అండి నలభై డిగ్రీ నలభై రెండు డిగ్రీలు కూడా దాటిందండి రైతే మీరు ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళారండి బయటి
ఒకసారిలో వెళ్ళామండి
అది సమ్మర్లో మరి ఏమేమి మనం యూజ్ చేసేవి ఏమేమి ఉంటాయండి ఐటమ్స్ వాటర్ బాటిల్స్ వాటర్ ఎక్కువగా తాగాలి డీహైడ్రేషన్ ఇది ఇంకా వచ్చేసి కూలర్స్ ఎక్కువ వాడము ఇంకొచ్చేసి ఏసీలు
ఈ మధ్యయితే కూలర్స్ ఆడిగినా కానీ ఈ వేడి కాట్టి మేము ఏసీ కొనుక్కున్నామ అండి ఈ కూలర్స్ వన్నా కానీ ఫుల్ వేడండి
అవునా అండి మరి ఎట్లా అండి మీకు అది ఎసీ చాల సేపు ఆడితే మరి కరెంట్ బిల్
చానే వస్తుందండి కాని ఓన్లీ సమ్మర్ కోసమే కదా సమ్మర్ ఇంక వేడి ఈ వేడిని భరించి మనం ఉండలేం కదా
అవునండి కరక్టే మేన్ కూడా అలానండి మాకు కూడా కూలర్ ఉం ఏసీ ఉంది కానీ ఎక్కువ కూలర్ వాడేమ మా కొద్ది చల్లనే ఉంటుంది
ఓహో
ఊ అలా ఇగ వాటర్ అయితే వాటర్ బాటిల్ ఒక ఎన్ని దాకిన డపుడసలు ఎంత డీగ్ర డీహైడ్రేషన్ అది టీబి మస్తు ఛానల్
కూల్ వాటర్ తాగితేనే ధూప తగ్గుతుందండి నార్మల్ వాటర్ తాగితే కూడా బాగా దూపేస్తుంది ఇంకా
ఆహా ఏం కర్రీ ఇంకా ఈ ఇప్పుడు ఇది ఈ ఎండ ఎక్కువ ఉండేసరికి ఎన్నీ ఎకున్నా నాలుగైదు తల స్నానం చేసినా కూడా ఆగడి వెళ్తలేద్
అవునండి స్నానం చేసి చ్చి అది కూలింగ్ పౌడర్ వేసుకొని ఏసీ వేసుకొని పనుకుంటేనే నిద్ర పడుతుందండి నిద్ర
అవునండి కరెక్ట్ అండి
ఏసీ ఎసుకోవాలండి
అదే అదే అదే ఇగ ఇంకా సమ్మర్ లో ఇంకేమేమ్ ఐస్ పిలుస్తుండే వాలా బావ
అవునండి అంటే ఐస్ క్రీమ్స్ మంచిగా కాదు కానీ అది కొంచెం ఇంట్లో చేసుకొని న్యాచురల్గా మంచిగా తినేదండి
మంచిద అంటే కాయాల్షియం వస్తుంది కదండి బొక్కలక్క
అవునండి పాలతోని చేేసుకుంటాం కదా అందుకే కాయాల్షియం వస్తది
ఇగ అది ఆప్షనల్ గా పెరుగు ఎక్కువ తినాలి నిమ్మకాయ రసాలు తాగాలి జ్యూస్లు తాగాలి ఎమాహ ఊ మీకు ఫ్రూట్స్లలో ఏది ఇష్టం అండి ఏ జ్యూస్లు అంటే ఇష్టం ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం ఆ అందరికిీ ఆల్మోస్ట్ అదే ఉంటదండి
వాటర్మిలన్ మ్యాంగో ఇంకా ఈ సమ్మర్ మ్యాంగో సీజన్ కదా
అవునవును కరెక్ట్ చేపినవ్ నువు
ఊ మాకైతే తో తోటలో నుంచి మామిడికాయలు చాలా వస్ వస్తాయండి మంచిగా తోటలో రసాలని బెంగనపలి అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తిన్నామండి మంచిగా
ఆహా ఇంకేంటండి మస్త పండ్లటేనే నాచురల్కి ఫ్రూట్స్ తింటే ఇంకా బటర్ కదండి కెమికల్స్ లేకుండ
కానీ అవి తింటే వేడండి
వేడేకానీ సేసనల్గా తినాలి కదండీ ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి
అవునండి
ఊ అదే ఇంకేం తిన్నరు ఆరెంజెస్ చాలా తిన్నార
ఆ వాటార్మేలను జాగ్ ఫ్రూటు
అ
తిన్నానండి
ఆ ఓకే ఓకే ఇంకా మనం ఐస్ క్రీమ్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు రెండు చేసుకునేడిది నచురల్ పాలతోనే మ్యాంగోలు ఒకటి మేము ఒకటి మ్యాంగోతోనే మంచి మ్యాంగో సాగు తయారు చేస్తుకున్నాండి అది కూడా చాలా బాగుంది పాలు అండ్ల సాబుదానా వేసి చేసుకున్నాము
అవునండి వైరల్ అయతుంది కదా మ్యాంగో సాగు
అదే అదే అదే చేసి తిన్నాం
ఓన్లీ జస్ట్ ఫైన్ ఇంగ్రీడియంట్స్ తోనే చేయచ్చు చాలా బాగుంటందండి మేము కూడా ఒకసారి చేసుకున్నాం ఇంట్లో మ్యాంగో సాగు
ఇంకా ఓరియో ఐస్ క్రీమ్స్ అని ఓరియో మిల్క్ షేక్స్ అని మ్యాంగో ఐస్ క్రీమ్ అని
ఉ
బిస్కెట్ ఐస్ క్రీమ్ అనీ చానే చేసుకున్నామండి
ఎలా చేస్తారండి ప్రాసెస్ చెప్తారు కొంచెం
ప్రాసెస్ అంటే ఏం లేదు ఈ పాలు వేడి చేసిన పాలుంటాయి కదండి బిస్కెట్ తోని చేసుకోవాలంటే ఆ బిస్కెట్ దాంట్లో వేసి మొత్తం ఏమంటారు క్రష్ చెత్తం అయితే దాంట్లో స్పూన్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతాం గంతే ఒకవేళ మ్యాంగో అనుకో మ్యాంగోకి మీద తొక్క అంతా తీసేసి లోపల గుజ్జు ఉంటది కదా
హు
దాన్ని మిక్సీ కట్టాలి మిక్సీ పట్టి ఒక ఒక దాంట్లో వేసుకొని ప్రీజ్ లో పెట్టాలి గంతే
ఆహా ఆలాగానా ఉ ఓహో ఓకే ఇంకా ఈ సమ్మర్లో ఇంకేమేమి చేసెసరండి స్పెషల్స్ మీరు
ఇంకా ఈ సమ్మర్ లో అంటే వాటర్ పార్క్స్ కి ఇంకా స్విమ్మింగ్ పూల్స్ కి అలా వె తామండి
ఉ
ఇంకా అక్కడ వెళ్ళడం వల్ల మన బాడీ కూడా చాలా కూల్గా ఉంటది వాటర్ తోని గేమ్స్ కదా కాబట్టి బాగుంటుంది
ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్ లో ఇట్లా మృగశిర కార్తే అని ఉంటదండి ఆ రోజు చ చేపలు తింటారు అందరూ ఆ రోజు చాప మందు కూడా వేస్తారండి ఫేమస్ ఎక్కడంటే నాంపల్లి గ్రౌండ్స్లో అందరికి ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి వేసుకుంటరు చాపలు
అవునండి అంటే ఎప్పుడు అలవాటు ఉండే వాళ్ళే వేసుకుంటారు అండి నేనైతే వేసుకోను మీరు ఏమైనా వేసుకో
ఆ నాకి వేసారండి సరే సరే హు లేదు లేదు ఒక ఒక ఫైవ్ ఇయర్స్ అది ఎందుకంటే గుడ్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్ ఏమైనా కడుపులు ఏమై పురుగులున్న కూడా చంపేస్తుంది అని ఒక నమ్మకం ఊ
ఉ
ట్లా ఇంకా ఏంటండీ
ఇంకా ఇప్పుడు సమ్మర్లో అంటే ఇంకా హైడ్రేటి హైడ్రేషన్గా ఉండాలండి
ఓకే
అంటే మనం ఇప్పుడు వాటర్ బాగా తీసుకోవాలి ఏమంటారు హైడ్రెటింగ్ ఫ్రూట్స్ తీసుకోవాలి సిట్రాస్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే మంచిది
ఉ
అంటే మీకు తెలుసు కదా అండి సిట్రస్ ఫ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ
ఉహు అదే అంటే బాడీ డిహై బాడీ డిహైడ్రేట్ కాకుండా అన్నీ హైడ్రేట్ హైడ్రేటింగ్గా ఉండేటట్టు చూసుక్కో ఉ మ ఇంక ఆ వచ్చేసి ఈ సమ్మర్లో ఇంక
మీరు సమ్ ఇంంతేదన్నా మీరు ఈ సమ్మర్లో మూవీస్ చూసారండి నేనైతే పెద్ది మూవీ చూశాను
నేను కూడ చూసానండి పెద్ధి మూవీ బాగుంటుందండి చాల
అదేదె అదె ఇక్కడ గోల్ కోసం పెట్టుకున్నాము అే చాలా బాగుంది అది మనం పెద్దవాళ్ళు చూడ వచ్చి పిల్లలకు కూడా చూపియచ్చు మంచిగుంది హిట్ సినిమా
అ సినిమా అయితే బాగుంది కానీ దాంట్లో సాంగే నాకు నచ్చలేదండి ఒకటి హల్లల్లో హల్లో ఉంటది కదండి
అంటే ఒక టీవీ సినిమాలోయినా ఒక ఐటల్స్ సాంగ్ ఉంటాయ్ కదండి ఆ మళ్ళీ ఒక్కచ్ సన్న ఫస్ట్ ఒకటి ఫస్ట్ ఏం పెట్టాడంండి కానీ క్రికెటర్ అనుకుంటారు క్రికెటర్ కానీ ఏమ్ చెకింగ్ కి రాలేదని మళ్ళా కుస్తీలో జాయిన్ అయితారు కుస్తీలో అయినా ఎంత కష్టపడతాడండి మనకు చాలా నచించాారు ఆ ఫస్ట్ అవార్డ్ మళ్ళా దా దాంట్లో ఒక లాస్ట్ మినిట్లో కాళ్ళు విరిగి మళ్ళ పార్టిసిపేట్ చేయలేకపోతుంది మళ్ళ ఫైనల్గా రన్నింగ్ ఫైనల్లో రన్నింగ్ ఫైనల్గ విన్నవుతాం
ఇంకా ఏంటిదంటే ఆయన జెర్సీ మీద పెది అన్న నెంబర్ ఉంటది కదా అండి అది అసలైంది రామ్ చరణ్ బత్ బర్త్డే డేట్ అంట
ఓకె ఓకె ఓకే పెద్ది నెంబరేంటి ఆ ఆ ఆహ అలాన అండి ఈ ఈ తెలువదె లాజిక్ తెలివద కు ఊహు అయితే అక్కనే రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది మళ్ళ శ్రీదేవి కుతురు జాన వ్యక్తి కూడా
జానవ కపూర్ కూడ మంచిినె చేస్తుంది ఇంకా ఇప్పుడు ఏమంట్రు ఇంకో హిన్ ఐటెమ్ సాంగ్ వేసింది కదా అండి
ఏమిటండి
ఇంకో హీరోయిన్ ఐటమ్ సాంగ్ కదా హల్లలలో చేసింది గదా ఆమె సింగరు ఇంక యాక్టరు
ఆమె కమల్హాసన్ వాళ్ళ కూతురండి శృతిహాసన్ అంటారు
ఆ అవునండి శృతిహసన్
సింగరేండి ఇంత ముందు కూడ ఒక సాంగ్ పాడిందండి తను అలా గుర్ సింగర్క మాట్
అవునండి కానీ నాకు ఈ సాంగ్లో ఆమె సెట్ కాలేదని అనిపిచ్చింది
ఆ అంటే ఇక వాళ్ళు డైరెక్టర్స్ అట్టా చూజ్ చేసుకొని పెడతారు కదండి
అవును ఆమె ఒప్పుకోవాలి కదా ఆమె ఒప్పుకుంది మళ్ళ ఆమె అవసరం బట్టి
కానీ పాపం హీరో అయితే చాల కష్టపడతాడంండి కానీ లాస్ట్లో ఏంటి హ్యాపీనెస్ అంటే తన న గోల్ రీచ్ అయ్యి ఆ ఊరికి ట్రైన్ రెప్పియడము మళ్ళీ అన్ని తేప్పియడం వాళ్ళకి ఐడెంటి టి కార్డ్ వచ్చేటట్టుచూసు
ఆ అ
ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కొన్ని అటవీ ప్రాంతాలలో వాళ్ళకు నో ఐ డెంటిఫికేషన్ అదే ట్రెయిన్ ఫెసిలిటి ఉండ అద ఇక్కడ వాళ్ళు ఇంత దూరం నడుచుకుని రావాలంటే పాపం ఎలా
అవునండి అడవిలో కోయవాళ్ళు అలాంటి వాళ్ళండి
అదే అదే అదే అలా ఉంటదండి పాపం ఆ సినిమా అయితే నాకు చాలా నాచ్చిందడి ఇంకే వేరే ఏమైనా చూసారడి మీరు కే
అంతే అండి కానీ ఆయన కాళ్ల్లో హీరోగ కొట్టుకుంటుడండి అద ట్రైన్ లో అదైతే నాకైతే చాలా బాధ అనిపించింది
అది సూపర్ సీన్ అండి హ్మ్ అంటే ఇంక ఇట్లాంటి మూవీస్ తీస్తే ప్రజలకు మంచిగా అవగాహన వస్తుంది వు వెళీతి కూడా అదే అదే ఎందుకంటే పిల్లలకు అయినా కూడా ఏంటంటే భవిష్యత్తు తరాలకు ఎట్లా కృషి కృషి ఎంతో నాస్తి దెరిపించం అంటే ఎంత మనం కృషి చేస్తే అంత మనం కరెక్ట్ మంచి రిజల్ట్స్ ఉంటాయండి తెలియ జేయడం అట్లా అ
అవునండి మీరు కొంచెం టీవీ సాంగ్ తక్కువ పెడితే మంచిగా అనిపిస్తుంది
అర్థం కాలేదండి
టీవీ సౌండ్ కొంచెం తక్కువ పెట్టండి
సరే పెడతానండి పెడుతున్నానండి తక్కొ సౌండ్ ఓకే అండి అయితే అలా సమ్మార్ గురించి మాట్లాడుకొని ఆ ఇ సమ్మర్ లో అంటే మనకి ఇప్పుడు పె పెద్దవాళ్ళకు దునకని సమ్మర్లోనే కదండి కొద్దిగా ఎంజాయ్ ఏమన ట్రిప్స్ వెళ్ళాలన్నా లేమైనా యాత్రలు వెళ్ళాలన్నా సమ్మరు వన్ మంత్ హాలిడేస్ ఉంటయి కాబట్టి వెళ్తారు
మంచిగా అమ్మమ్మ వాళ్ళుంటి ఇంటికి అని కజిన్స్ ఇంటికి అని ఇంకా కొంతమంది ఏమో వాటర్ పార్క్స్ వెళ్ళారు ళ్తారు స్విమ్మింగ్కి వెళ్తారు కొంతమంది కళలు నేర్చుకుంటారు వెళ్ళారండి ఒకరు స్విమ్మింగ్కి వెళ్ళారు
ఒక దగ్గర దగ్గర ట్వంటీ డేస్ ఉన్నారు
ఎక్కడికి వెళ్ళారండి అంటే